నమస్కారం అండి
నమస్కారం అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు అండి, ఊరికే ఉన్నా అమాట
ఓకే తిన్నారా అండి
ఇంకా లేదండి ఇప్పుడే లేచాం అన్నమాట ఫ్రెష్ అయి కూర్చున్నా ఇంకా తినలేదు
ఓకే ఇంకా
బ్యాక్గ్రౌండ్ బాగా నాయిస్ ఎమైనా వస్తుందా అండి నార్మల్గా వినపడుతుందా
లైట్ లైట్గా వస్తాంది అండి
ఓకే ఓకే
చేడి కొద్దిసేపు మీ విలువైన సమయం మా కోసం కేటాయించగలుగుతారా
ఆ సరే అండి చెప్పండి
ఓకే అండి ఇప్పుడు మనం షాపింగ్ గురించి తెలుసుకుందమ అండి
షాపింగ్ గురించి తెలుసుకున్నామ సరే అండి
కే అండి మీరు ఎలాంటి షాపింగ్స్ చేస్తా ఉంటాంటారు లైక్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆలైన్ షాపింగ్స్ ఎక్కువ చేస్తారా
నాకు అసలుకి షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదండి
ఓకే మరి మీరు బట్టలు ఎలా తెచ్చుకుంటారండి మరి బట్టలు వేసుకోవాలి కదా
అమ్మగారు తీసుకుస్తారు
ఓహో ఇప్పటికి కూడా మీ అమ్మగారే తీసుకొని వస్తారా
అవునండి
మంచి అబ్బాయి అలాగైతే మీరు ఈ జనరేషన్లు అమ్మగారు అమ్మ వాళ్ళు తెచ్చిన బట్ట అక్కలు కూడా యాక్సెప్ట్ చేస్తా ఉన్నారంటే చానా గ్రేట్ అండి
మంచెం లేదండి బధకం ఎక్కువయి షాప్కిళ్లి తెచ్చకంగి బరువై
మీ పని మీకు చేసుకుంటే గుడి బధకెమేనా అండి
ండి నేను ఇప్పుడు పది గంటలకు లేసా అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇంత బద్దగా నాక
అదే అదే అదే వస్తాండి రాత్రి ఇద్దరు కూడాడి పోయింటారు మీరి ఇంకా
రాత్రి తొందరగానే పనుకున్నా అండి ఒక ఎలెవన్ కలా పనుకున్నా
హలో తొందరగానే పడుకున్నారు తొందరగా లెవెన్ ఆ అండి తొందరగా లెవెన్ కే పడుకు న్నా తొందర అంటే లేవేనా
వన్ అవర్ లేట్ అయిందండి అంతే
తే స
అ
అట్లయితే మీరు అనమాట అలా అయితే షాపింగ్ చేయరన్నమాట మీరు ఒకవేళ ఇన్ కేస్ చేస్తే ఏ దాన్ని ప్రిఫర్ చేస్తారు ఇన్ కేేస్ షాపింగ్ చేయాలనుకుంటే ఏ షాపింగ్ ని ఇష్టపడతారు
ఏ షాపింగ్ ఆ అంటే ఏవో అండి జస్ట్ ఇకా నీడేవంట
ఓకే అంటే మీరు బద్దకమని చెప్తున్నారు కదా ఇంక మీరు బద్దకమని చెప్తున్నారు కాబట్టి ఆన్లైనే ఉంటదిలేండి, ఇక బద్దకస్తులకి ఆన్లైన్ షాపింగ్ మాల్సే బె అంటారు కదా
ఉ ఆన్లైన్ కూడా తక్కువే అండి
ఆన్లైన్ కూడా తక్కువేనా ఓకే అండి ఉహు
ఇంకి నేను షాప్ చేసేదింటే ఇంకా టీ షర్ట్ సు షర్ట్స్ ఆలా అలాంటివి మాత్రమే ఎప్పుడన్నా డిమాార్టికి అలా వెళ్ళినప్పుడు తీసుకుంటామండి
ఉహు ఓకే అండి అట్లయితే ఇంగ్ షాపింగ్ గురించి ఏం మాట్లాడే థింగ్స్ ఏమి ఉండవనుమాట అట్లాయితే ఇంకా మీకు ఇష్టం లేదు అంటున్నారు కదా.
ఆహాహా అండి మీరు చేస్తారా
ఆ అండి మేము బా బాగా చేస్తామండి షాపింగ్ అంటే చానా ఇష్టం.
ఓకే
ఉమ్ షాపింగ్ ఎక్కువ ఇష్టం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తాంటాం మేము.
ఇంకా అంతే అండి వస్తువులు వస్తాయి కదా
వస్తువులు వస్తాయి కానీ మీరు సేవ్ చేసేస్తారు మేము ఖర్చు పెట్టేస్తా ఉంటాంటాం.
షేవింగ్ ఏం లేదండి షాపింగ్ చేసేది తక్కువ కాకపోతే వేరే ఖర్చులు ఉంటాయి కదా.
అవును అవునులెండి ఉ అవునండి కరెక్ట్ కరెక్టు
షాపింగ్ వల్ల కూడా చానా అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయిలేండి.
అవునవునండి
షాపింగ్ వల్ల ఎక్కువ ఖర్చు అయిపోతది ఆ ఎక్కువ టై ఆఫ్లైన్ షాపింగ్ అయితే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి వస్తాది. ఆన్లైన్ అయితే తొందరగా అయిపోతది టైమ్ సేవ్ అవుతా ఉంటాంటది
ఉమ్ అవునండి ఈ రోజు వెళ్ళాలండి డిమార్ట్కి వెళ్ళాలా. ఫ్రెండు వెళదాం అంటున్నాడు
ఓకే అండి ఎట్లో ఎలా వెళ్తారు బైక్కి వెళ్తారా ల్యాకా పోతే ఓన్ ట్రాన్స్ఫార్ట్ టేనా
అంతే అండి ఆటో బుక్ చేసుకోని ర్యాపిడోలో వెళ్లాలండి మా ఫ్రెండ్ వేరే ఊరు నుంచి వస్తున్నాడు. పాపం అతను చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాడంట.
ఓకే అండి అర్థమయింది కి చాలా దూరం నుంచి వస్త్ తన్నప్పుడు వెళ్లాల్సిందే లేండి
ఉహు ఓకే ఏ ఏంది ఏం తీసుకొచ్చుకోవాలి అనుకుంటున్నండి ఏం షాప్ షాపింగ్ చేయాలనుకుంటున్నారు.
మ్ ఏమోండి అతను ఏం తీసుకుంటాడో తెలీదు నేనైతే ఒకా రెండు కురుకురే ప్యాకీటు లు
ఇట్ ఈస్ నా అంటే అది మంచిది కాదు కదండి హెల్త్ కీ కుర్ కురే తినడం దాని బదులు ఫ్రూట్స్ వెజిటేబల్స్ డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఉంటాయి కదండి
బయట కొనుక్కవడం బెటర్ అక్కడ కొనుక్కొనే దానికంటే
అర్థం కాలేదండి
అక్కడ కొనుక్కునే దానికంటే ఫ్రూట్స్ బయట కొనుక్కునేది బెటర్ అండి
డ్రై ఫ్రూట్స్ అయితే డిమార్ట్ లో బావుంటాయి ఫ్రూట్స్ వెజిటేబుల్స్
తీసుకోవాలండి ఆల్ ఆల్మండ్స్ అవి తీసుకో కోవాల రాత్రి నిద్ర రావడం లేదు అవి తింటే కొంచెం బెటర్గా వస్తాది అన్నారు వేరే వాళ్ళు
ఆల్మండ్స్ తింటే మంచి ఇది నిద్ర బాగ వస్తదని ఫస్ట్ టైమ్ వింటున్నానుండి నేను అవి తింటేను
అవునడి
మ్
చెప్పారండి ఎవరో
డాక్టర్ సజెస్ట్ చేసారా మీకు
డాక్టర్ కాదండి మామూలు తెలిసిన వాళ్ళు చెప్పారన్నమాట
ఓకే అండి మంచిగా తిని మంచి గఎలా ఉండండి ఆరోగ్యంగా లేట్ గా పడుకోకుండా మంచి హెల్తీ ఫుడ్ డ్ తినండి
ఓకే అండి
ఓకే అండి అట్లయితే ఇంకా షాపింగ్ ఇష్టం లేదంటున్నారు ఎవరో షాపింగ్కి వెళ్తా ఉన్నారు అట్లయితే
అదే కదా కావల్సిన వాళ్ళ కోసం వెళ్లాాల్సి వస్తుంది
ఓకే అండి
మ్ హు మ్ వన్ వీక్ నుంచి వెళ్దాం వెళ్దాం అంటున్నారు
ఓహో ఓకే అండి
బట్టలంటే టీ షర్ట్సే అండి ఏమన్నా మనకు నచ్చ చ్చినవి పేటర్న్ ఏమన్నా ఉంటే తెచ్చుకునేది లేకుంటే లేదు చెప్పులు లేదా అండి ఒక జత ఉంటే సరిపోద్దాండి కొంతమంది నాలుగైదు జతలు పెట్టుకుంటారు అనమాట
మామూలే అండి పెట్టుకుంటారు పెట్టుకుంటారు ఒక్కోసారి అంతే మీలా గ లేరు కదా అందరూ ఒక చెప్పులు ఏసుకొని అన్ని చోట్లకి వెళ్ళాలని మీరే ఇంకాఎ మ్ మీరే ఇంకా బా మంచి చెప్పులు ఏసుకొని తిరగాల బయట తిరిగే వాళ్ళు
ఎట్లా తిరిగితే ఏం ఉందండి మనకు నచ్చిన వాళ్ళతో తిరిగితే చాలన్నమాట మనల్ని జడ్జ్ చేయకోకుండా ఉంటారు కదా వాళ్ళతోనే తిరుగుత కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు
శబాష్ శబాష్ శబాష్ శబాష్ మంచి పాని చెప్పారండి
అవునవును అండి
కొన్ని నీతి చూక్తులు చెప్పండి మాకు కూడా మేము కొంచెం నేర్చుకుంటాము
ఒకరికి చెప్పేంత గొప్పవాని కాదండి నేను
గొప్ప వాళ్ళు కాకపోయినా కూడా ఇగ ఒక ఒత్తికి చెప్పండి ఏం కాదు గాని మేము కూడా నేర్చుకుంటాము అని చెప్తున్నాం కదా గొప్ప వాళ్ళు కాకపోయినా చెప్పచ్చు
సజెషన్స్ ఇవ్వకూడదని ఒక సజెషన్ చెప్తా అండి లైఫ్ లో ఎవరి సజెషన్స్ వినదండి
నో సజెషన్స్ వినకూడదు కానీ మీరెందుకు కొంచెం మీ వాక్చాతుర్యం బాగా నచ్చిందండి అందుకనే అడుగుతాన్నాను
నచ్చుత ఉంది ఈ రోజు నచ్చింది రేపు నచ్చదు
అట్లేం లేదండి నచ్చొచ్చేమో మంచిగా మంచి పర్సన్ లాగా అనిపిస్తా ఉన్నారు మీరు చెప్పచ్చు కదా ఏమయితది నీటి సు క్తులు చెప్తే మరి ఇంకోరు బాగుపడతారానా
ఆ అందరు బాగుపడని లేండి నా కిందుకు వేరే వాళ్ళు బాగుపడితే ఆనంద పడ పాలి గానీ
మరి చెప్పండి ఒక సూక్తి చెప్పండి ప్లీజ్
దేని గురించి చెప్పాలి దేనికి కావాలి మీ
ఇప్పుడు దీని గురించి చెప్పారు కదా ప క్కన వాళ్ళ గురించి ఆలోచించకూడదు అది అది అన్నారు కదా ఒక సూక్తి చెప్పండి
సడెన్గా అంటే గుర్తు రావండి సూక్తులు మనకి అంత రావండి
మీ ఫ్రెండ్కి వస్తాయండి ఇప్పుడు ఎవరో వస్తున్నారు చదవరా అండి బుక్కులు
లేదండి
మీరు మంచి నాలెడ్జ్ పర్సన్ లాగే కనిపిస్తా ఉన్నారండి నాకు మీరు ఎందుకంటే ఎట్లా అంటే నాలెడ్జ్ పర్సన్స్ ఎక్కువ ఎక్స్పోజ్ గారు అనమాట వాళ్ళలోనే
హు
తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి
అది కూడా కష్టమే అండి నలుగురికి తెలియజేయకపోతే మన టాలెంట్ అంతా వేస్ట్ అవుతు అది
ఏంది అండి మీరెం మాట్లాడుతున్నారు
అవునండి అదే చెప్తున్నా అండి లోపల దాచుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్తున్నా అ
ఓకే ఓకే బీ
అనుకున్నది చేయి జారిపోయిన తర్వాత మళ్ళీ బాధ అవుతది అనమాట అప్పుడు చెప్పిండే బాగుండు తెలియజేస్తుంటే బాగుండు
ఓ షట్ ఓకే ఓకే అండి
ఆహా ఓకే అండి మీరు అలా చేయకండి మీరు చాలా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళకండి నార్మల్ గా ఆలోచించండి
ఓకే అండి
ఆ
చాలా విలువైన సమాచారం నేర్చు తెలుసుకున్నానండి మీ నుంచి ఈ రోజు మాత్రం
ఓకే అండి
ధన్యవాదములండి
ఓకే థ్యాంక్ యూ
థ్యాంక్ యూ